హలో
ఆ చెప్పండి
ఉ ఉగాది పండక్కి ఆ అక్క మనం ఉగాది పండక్కి ఆ హౌస్ డెకరే డెకరేషన్ చేస్తాం కదా
ఆ అంటే పండగ ముందే ఇల్లంతా కడు కొని ఇట్లాంటివా లేదం అంటే పూలు కుట్టి మామిడాకులు కట్టి ఇట్లాంటివా
అదే మామిడి ఆకులు కట్టడము పూ ఆ ఫ్లవర్స్ డెకరేషన్ చేయడము ఏ ఇవన్నీ ఉం టాయి క దా అవి మామిడాకులు ఏ విధంగా కడితే బాగ లుక్ వస్తుంది ఏమి అని అడుగుదామని
ఇంట్లో అయితే మాములుగా అందరూ ఇంటికి మామిడాకులు దారం తీసుకొని దానికి చెక్కి ఇట్లా కడతారు కొంతమంది అయితే దాని మీద డిజైన్ లాగా వేసి స్టోన్స్ ప్యాక్ చేసి ఇట్లా కనిపిస్తారు
అవున్లే
మీరయితే ఎట్లా చేస్తారు
నేనైతే ఆ మామిడాకు ఓ ఆ ఇది చామంతి పూలు ఉంటయి కదా మామిడాకు మీద చామంతి పూలు పెట్టేసి తీ డబుల్ గమ్ స్టిక్ కర్ని ఆంటించేసి తీ వరసగా ఆ మా నార్మల్ గ మనం ఎలా అయితే యేస్తామో ఆ తాడుకి అలా యేసి కట్టేస్తాన
అంటే ఎప్పుడు అట్లేచే స్తారా
అవును అందుకు ఏదైనా డిఫరెంట్గా డెకరేషన్ చేస్తే బాగుంటుంది అడుగుదామని
అంటే మామిడి ఆకులు కట్టి లాస్ట్ లో మా సైడ్ అయితే ఏపాకులు ఉంటాయి కదా పూత వచ్చి ఉంటాయి కొమ్మలు అవి చేస్తారు మామూలుగా ఫార్మాల్ టీకి పెడతార అదైతే
ఉహ్ అవును అవును అది ఒక సాంప్రదాయం కదా కోసం పెడు తను
ఉగాది పచ్చడి ఎట్లా చేస్తారు మీరు
ఉగాది పచ్చడి మామిడి మామిడికాయలు వేప పూవ్ తో బెల్లము ఉప్పు
ఉ
ఇవన్నీ ఆ ఆరు షడ్రుచులన్ని కలిపి పెసి మొత్తం ఒక బౌల్ లో వేసి మిక్స్ చేసి వీటన్నింటినీ ఆ పులుపు తీపు వగరు ఇవన్నీ సరిపోయేనల్లె సరి పోయినాయ లేదా అని చెక్ చేసుకొని ఆ దేవుని దగ్గర ప్రసాదంగా పెట్టేసి అందరికి పంచుతాము
అదే కదా ముఖ్యమైంది ఉగాది పండుగ
అవును ఉగా ది పచ్చడి ఫేమస్ కదా
ఉ అంటే పండగ ప్పుడు ఏమేమి వంటలు చేస్తారు ఎలా చేస్తారు
ఉగాదికయితే ఎక్కువగా మ్యాంగో చిత్రాన్నం అంటే ఆ మామిడికాయతో పులిహోర లాగా చేస్తారు.
ఆ
ఇంకా స్వీట్ అంటే బొబ్బట్లు ఇంకా ఏదైనా జిలేబీ ఇలా స్వీట్స్ చేస్తారా
ఆ అంటే ఇట్లా కుడుములు ఓలిగలు ఇట్లాంటివి చేయరా
అది మా సైడు చేసుకోము ఎక్కువ
ఆహా
మేము ఎక్కువ ఇవి బొబ్బట్లో ఒలిగలు ఇలాంటివి చేస్తాం ఉ
సంక్రాంతి పండుగ ఎట్ల చేస్తారు.
సంక్రాంతి పండకైతేనా
ఆ
టలేక్కువ తయారు చేస్తారు. చెక్కిలాలు చెక్కిలాలు ఆ ని నిప్పట్లు
ఊ
మురుకులు
ఆహా
ఊ ఇలా అత్రాసులు కర్జికాయలు ఊ ఇలాంటివన్నీ చేస్ స్సరు.
ఆహా ఆ అత్తరాసులు అయితే ఎట్లా చేస్ స్తారు.
అత్రసూలయితే ఫస్ట్ బియ్యం కడిగేసి సి బాగా
అ
ఆ ఆరబెట్టేసుకోవాలి బియ్యాన్ని
కడిగిన బియ్యం బాగా ఆరల్ల
ఆ ఆరబెట్టేసి అవి కొంచెం ఆ ఆరిపోయిన తర్వాత కొంచెం తేమ లేకోకుండా ఉ ఉన్నట్లుంటే సరిపోతు తుంది వాటిని ఉ కొంచెం డ్రై కావాలి. వాటిని పెండి మిషన్ ఆడించుకోవాలి పిండి మిషన్ లో కూడా మనం అత్రసలు కని చెప్తే తియినా అట్లకని చెప్ తేనా వాళ్ళు కొంచెం పిండి నీ ఆ స్మూత్ గా కాకుండా కొంచెం కోర్సుగా అలాగా అడిస్తారు
అంటే స్మూత్ ఉండాల దానికి పిండి
మరీ అంత స్మూత్ ఏం లేదు కొంచెం ఆ కోర్సుగా ఉన్నప్పు పర్లేదు
ఆహా ఆ తర్వాత
ఆ పిండి మొత్తం బాగా చల్లార్చుకొని అంటే గ్రైండర్ లో వేసి తింటెరు కదా అంతకు కొంచెం వేడిగా ఉం అట్లా హీట్ మీద లేకోకుండా కొంచెం చల్లార్చుకొని పిండి మొత్తాన్ని ఒక గిన్నెలో తీసుకు పోనీ బెల్లం పాకం పట్టుకోవాలి
మ్మ్ హ్మ్ అంటే లిమిటెడా ఎంత అని
అంటే ఓకే కేజీ బియ్యానికి ఒక కేజీ బెల్లము అలా
ఆహా
మ్మ్ మనం స్వీట్ ఎక్కువ తింటే టామంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదుసు స్వీట్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అంటే కేజీకి కేజీ బెల్లము అట్ల
ఆహా
అట్లా వేసుకొని పాకం పట్టుకొని బెల్లం పాకం వచ్చింది తర్వాత
ఉన్లే చూసి
అండి బాగా చల్లారిన తర్వాత దాంట్లో కొంచెం కొంచెగా పోస్ కొని బాగా కలిపెట్ ఏసెయ్యాలి ఉ తర్వాత ఈ ది ఆ యాలకుల పొడి యాలకుల పొడి అదంతా మిక్స్ చేసుకు ఉంటా
కలిపిన దాంట్లకేస్తారా అవి తయారన తర్వాత పైన
లేదు లేదు అది కలుపుతున్నప్పుడే ఇంకా అంత బాగా కలిసిన తర్వాత యాలకల్లు పొడేసి దాంట్లోనే అందులోనే కలిపేసేయాలి బాగా
ఆహా ఆ తర్వాత ఇంకా అవి ఉ రౌండ్గా చేసి ఏస్తారు కదా నూనలో
ఉ అది ఇంకా కొంచెం సేపు అలా సెట్ అయి సెట్ అయి ఉండాలి లేంటే వన్ డే వన్ డే అలా ఆ వన్ డే అలా అలాగే ఉంచు తరు
అ
ఉ తర్వాత నెక్స్ట్ డే చేసుకోవచ్చు వాటిని అట్లుగా
ఆ
చిన్న చిన్న ఉండలు తీసుకొని
అవునులే
తులకి ఆయిల్ నీ లేదంటే ఏదన్నా నెయ్యి ఈ అలా ఏదైనా రాసుకొని ఉ చిన్న చిన్న అట్లలాగా ఒత్తుకొని వేసుకుంటారు ఆయిల్లో
ఆ సంక్రాంతి పండకి అయితే ఏ రకమైన బట్టలు అంటే ఉంటాయి కదా ఏ ఏ వేసుకుంటే బాగుంటుంది అని చెప్తారు కదా పెద్దవాళ్ళు అట్లా మీరేం వేసుకుంటారు
ఇంకా సాంప్రదాయ దుస్తులే వేసుకుంటాము ఉ పట్టుచీర లేద లంగా వోని
ఆహా ఇంగ పండుగలు అంటేలే ఇవే కదా
అవును
ఉ హోలీ అయితే మీ సైడ్ బాగా జరుపుకుంటారా.
ఆ హోలీ బాగా జరుపుకుంటారు.
అంటే ఏమేం చేస్తారు డే మొత్తం
ఇంకా హోలీ డే మొత్తం అంటే ఇంట్లో పూజ చేసుకుంటాము.
ఆ ప్రొద్దునే
ఆ ప్రొద్దున్నే పూజ చేసుకొని, ఇంకా వీధిలో పిల్లలు, పెద్దలు అంతా రంగులు పూసుకునేది.
అంటే ఈవినింగ్ టైమ్ లో రంగులు పూసుకుంటారా.
కొంత మా సైడ్ అయితే కొంతమంది మార్నింగే హోలీ ఆడతారు. కొంతమంది ఈవినింగ్ ఆడతార ఊ
ఇంకా ఆ ఇది పండగ ఉంది. ఆ
దసరాకి ఆ
ఆ దసరాకి
దసరాకి అమ్మవారిని ఆ తొమ్మిది రోజు రోజులు ఒక్కో రోజు ఒ ఒక్కో అవతారంలా అలంకరిస్తారు కదా.
ఆ నవరాత్రులు అంటారు.
ఉహూ అవును నవరాత్రులకి ఆ మొదటి రోజు ఏ అలంకారం చేస్తారు అమ్మవారికి.
అమ్మ వారికా ఏమో నాకు తెలీదు ఎప్పుడు నేను కూడా పోలేదా ఎక్కడికి బయటికి
ఊ అవునా
మీకు తెల్సా
ఆ తెలుసు
చెప్పండి
రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకరణ చేస్తారు.
ఫస్ట్ రోజా
అవును
మళ్ళీ రెండో రోజు
రెండో రోజు దుర్గమ్మ అవతారం.
ఊహు మూడవ రోజు
మూడవ రోజు అన్నపూర్ణ దేవి, సరస్వతి దేవి ఇలా కం టిన్యూగా ఒక్కో రోజు ఒక్కో అవతారం. అవతారంలో దర్శనం ఇస్తారు అమ్మవారు.
గుడికి వెళ్తారా
ఆ వెళ్తాము. ఊ ప్రతి రోజు నవరాత్రి రోజు ఒక్కో రోజు ఒ ఒక్కో అవతారన్ చేయడం జరుగుతుంది కదా
ఆహా అంటే మార్నింగ్ మార్నింగే చేసరా అలాగ అలంకరణ
మా గుళ్ళల్లో మా మార్నింగే చేస్తరు కదా
ఉహూ
మైతే ఈవినింగ్ టైమ్స్ అలా వెళ్తం అంతే
ఉహూ అంటే ద ప్రతి ప్రతి రోజు వెల్తారా ఆ తొమ్మిది రోజులు
ఊ ప్రతీ రోజు నైన్ డేస్ వెళ్తాము
సేపు ఉండి వచ్చేస్తారు
కొద్దిసేపు ఉండేసి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేత్తం
ఉ
సాంప్రదాయ సాంప్రదాయ దుస్తులు అంటే ఆ మీక్ ఏది ఇష్టము
ఉమ్ నాకైతే పట్టు చీరే
అవునా
నికు
నాకి హాఫ్ సారి అంటే ఇష్టం
అవునా అంటే ఇంగా మగవారు అయి ఇవే పంచలు ఇవే వి
ఉమ్ వైట్ షర్ట్ ధోతి కుర్తి
ఆహా
ఆ జిబ్బా ఇలాంటివి అవి ఎక్కువ వేసుకుంటార
లు లెహంగాలు ఇట్లా ఈ రీసెంట్ గా అయితే కదా
అవును
ఉహు ముక్కోటది ఏకాదశికి అంటరు కదా
ఉ అవునా
మీ అనేది తెలుసా మీకు బెస్ట్ అనో
ఉమ్ మహావిష్ణువు ముక్కోటి ఏకాదశి రోజు ఆ ఏమంటారో నిద్రాసనంలో వెళ్ళిపోతారు
ఆహా
ఓ మరి తొలిఏకాదశి అని వస్తుంది అప్పుడు అయిన నిద్రలో ఉండి మళ్ళీ లేస్తారు
అప్పుడే కదా అందరు ఏదో ఇది ఆ పండుగలాగా చేసుకుంటారు వు కదా
అవును ముక్కోటి ఏకాదశి తొలి ఏకాదశి రెండు వేరు వేరు
అంటే తొలిఏకాదశికి పల్లెల్లో అయితే ఇది
వి విత్తనాల ఏకాదశి అని అని అంటారు తొలి ఏకాదశి విత్తనాలు ఏకాదశి రెండు ఒకటి
విత్తనాలు ఇత్తడము ఇట్లాంటివి చూస్తారు కదా
అవును ఏదైనా విత్తనాలు ఆ ఏమంటారు పంట వే వేస్తారు
ఉహు ఆ పడుగకి తొలి ఏకాదశికి అట్లా చేస్తారు ఆహా
ఏవైనా విత్తనాలని పంటదేగర వేస్తార
అవునా ఆ సరే అండి
సరే అయితే ఉంటా హుమ్